హలో
హలో నమస్కారం అండి
హలో ముందుగా మీకు నా యొక్క నమస్కారం అయితే తే మనము ఈరో జు ఆహారం అనే అంశం మీద మాట్లాడుకుందము మనిషి జీవి
చాలా చక్కటి విషయాన్ని ఎంచుకున్నారండి
అయితే ముందుగా మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన వాటిలో ఆహారం ఒకటి మనం ప్రతిరోజు చదవడానికి పని చేయడానికి ఆడుకోవడానికి ఆరోగ్య ఉండడానికి ఆహారం అవసరం ఒక కారు నడపాలంటే ఇంధనం అవసరమైనట్లే మన శరీరం పనిచయాలంటే ఆహారం కూడా అలానే అవసరం మీకు ఆహారం అంటే ఏంటో తెలిస్తే వివరించండి
మీరు చాలా చక్కగా చెప్పారండి ఆహారం గురించి ఇప్పుడు ఆహారం అంటే ఏమిటి అనగా మన శరీరానికి శక్తినిచ్చే ఒక ఆయుధం ఎదుగుదలకు సహాయపడే ఆరోగ్యాన్ని కాపాడే పదార్థాలను ఆహారం అని అంటారు ఉదాహరణకు ఒక విద్యార్థి ఉదయం అల్పాహారం చేయకుండా పాఠశాలకు వెళ్ళే వెళ్తే కొంతసేపటికి అలసటగా అనిపిస్తుంది కానీ ఇడ్లీ దోశ లేదా ఉప్మా ఎతికి రో ఎల్తే తిని వెళ్తే రోజంతా ఉత్సాహంగా ఉంటాడు దీనివల్ల ఆహారం శక్తిని ఇస్తుందని మీరు తె తెలుప చేయు అసలు ఆహారంలో ఉండే అసలు ఆహారంలో ఉండే పోషకాలు ఏమిటో మీరు చెప్పగలుగుతారా
మీరు చాలా క్లుప్తంగా వివరించారు మరియు మీ ప్రశ్న ఆహ ఉండే పోషకాలు ఏంటి అని అడుగుతున్నారు అయితే దానికి సమాధానంగా నేను ఇప్పుడు వివరిస్తాను ముందుగా మనకు ఆహార లో ముఖ్య పాత్ర కార్బోహైడ్రేట్స్ అనే పోశాన్ని అవి శక్తిని ఇస్తాయి ఉదాహరణకు అన్నం గోధుమలు బంగాళదుంపలు జొన్నలు ఒక రైతు రోజంతా పొలంలో పనిచేయాలంటే ఎక్కువ శక్తి కావాలి అందుకే అతను అన్నం లేదా రాగి సంగటి తింటాడు ఇంకా ఈ కార్బోహైడ్రేట్స్ లాగా మీకేమన్నా తెలిసి ఉంటే మీరు కూడా వివరించ చు
మనకి ఆహారంలో ఈ ప్రోటీన్లు ఎంతో ముఖ్యమైనవి ఎందుకు అనగా ఇవి శరీర పెరుగుదలకు ఉపయోగపడతాయని నేను విన్నాను ఉదాహరణకు మనకి ఎలా చెప్పబడుతుంది అనగా పప్పులు గుడ్లు పాలు చేపలు చికెన్ కోడి మాంసం వంటివి మనకి ఎంతో ప్రోటీన్ కలగజేసే ఆ ఆహ అని నేను చెప్తాను చిన్నపిల్లలు ఎదుగు ఉన్న సమయంలో గుడ్లు పాలు తాగితే వారి శరీరం బలంగా తయారవుతుంది మీరు ఇంకా ఇలాంటివి ఏమన్నా ఉంటే నాకు ఒకటి చెప్పండి నేను మీకు ఇంకొకటి చెప్తాను నాకు తెలిసినది
అయితే మీరు మనం ఇప్పుడు పోషల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కార్బోహైడే హైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్ అయిపోయిన తర్వాత తర్వాత ముఖ్యమైన ఏదన్నా పోషకం ఉంది అని అంటే అది మనకు కొవ్వు అనుకోవచ్చు ఇవి శరీరానికి అదనపు శక్తినిస్తాయి ఉదాహరణకు నెయ్యి వెన్నె డ్రై ఫ్రూట్స్ వీటిల్లో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది వీటిని ఎక్కువ తినకూడదు ఆ కొవ్వు అనేది మన బాడీకి మన శరీరానికి కేవలం కొంత భాగమే యూస్ మనకు ఉపయోగపడుతుంది అంతే కానీ ఎక్కువ మోత మోతాదులో తీసుకుంటే అది మనకు మంచిది కాదు ఇంకా మీకేమైనా తెలిస్తే మీరు వివరించండి
మీరు కొవ్వు గురించి చాలా చక్కని పాయింట్లు చెప్పారండి మనకి పోషకాలలో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు మళ్ళా అదే విధంగా విటమిన్లు కూడా మనకి ఆహారం ద్వారా వస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతాయి ఈ విటమిన్లు మనకి గుర్తుండగా అయితే జమకాయ మామిడికాయ క్యారెట్ నారింజ నారింజకాయ నిమ్మకాయ దా నిమ్మకాయ వన సంత్రాలులో మనకి ఈ విటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మన జబ్బులు వచ్చినప్పుడు పెద్దలు నారిణ్య పండును తినమని చెప్పడం దీని వల్లనే ఎందుకంటే మన బాడీలో విటమిన్స్ తక్కువ ఉన్నప్పుడు మన బాడీ అనేది ఢీలా పడిపోయి ఉంటుంది వీటిని తీసుకున్నప్పుడు ఏమి అంటే మనము చాలా గట్టిగా బలంగా ఉంటాము ఇంకా ఏమైనా ఉన్నాయా అండి
మీరు విటమిన్లు గురించి చాలా సుందరంగా చాలా వి సొపుగా మాకు అర్థవంతంగా చెప్పారు అయితే మిగిలిన వాటి గురించి చూ చాయి మిలి వాటిలో తకువ శాతంలో మన క మంచి నవలను అవి ఎముకలు మరియు దంతాలు బలంగా ఉంచుతాయి ఉదాహరణ అవి దొరికే స్థరాలు ఏంటంటే పాలు ఆకుగురల్లో ఖనిజాలు మనకు ఎక్కువగా ఉంటాయి మరియు బాడీ మన మన ఒంటికి నీరు నీరు ఎంత ముఖ్యమో మనకు తెలిసిందే అయితే నీరు లేకుండా జీవితం అసాధ్యం ఒక్క రోజు ఆహారం లేకపోయినా మనిషి ఉండగలడు కానీ నీరు తాగ కుండా నీరు లేకపోతే అది చాలా కష్టమవుతుంది మీరు మీ నుం చి నేను భారతీయ ఆహార సంస్కృతి సభ్యత గురించి తెలుసుకోవాలనుకుంటు న్నాను
మీరు చాలా చక్కటి ప్రశ్నను ఎంచుకున్నారు ఈ భారతీయ ఆహార సంస్కృతి అనగా భారతదేశం అనేక సంస్కృతుల దేశం అని పిలువబడుతుంది ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఆహారం ఉ ఇప్పుడు నేను చెప్తాను మన తెలుగు రాష్ట్రాలయినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కువగా ఆహారం అన్నం పప్పు సాంబార్ పచ్చడి వంటలు ఈ కుంటారు అదే విధంగా కొన్ని నార్త్ స్టేట్స్ లో చూసుకున్నట్టుగా అయితే పంజాబ్ తమిళనాడు పంజాబ్ లో రోటీ దాల్ లస్సి వంటివి ఆహారంలో తీసుకుంటారు అదే బీహార్ లో చూస్తే చూసినట్టుగా అయితే వారు కూడా రోటీనే ఎక్కువగా తీసుకోగలుతారు రోటీ అని అంటారు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో వాటిని పుల్కాలని పిలువబడుతుంది తమిళనాడులో ఎక్కువగా చూసినట్లుగా అయితే ఇడ్లీ సాంబార్ ఎక్కువగా తింటారు వారు టిఫిన్స్ ని ఎక్కువగా సేకరిస్తారని నేను విన్నాను నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను మన తెలుగు సాంప్రదాయాల ఆ సాంప్రదాయ ఆహారం గురించి మీరు ఏమన్నా చెప్పగలు గుతార
అబ్బా మీరు చెప్పిన ఆ సమాధానం నాకు చాలా బాగా నచ్చింది మీరు అడిగిన ప్రశ్నకు కూడా నేను చక్కటి ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను అయి తే మన తెలుగు సాంప్రదాయ ఆహారంకి వస్తే మన పెద్దల ఆరోగ్యం పైన ఆహారం తీసుకునేవారు ఉదాహరణకు రాగి సంగటి జొన్న రొట్టె సజ్జ రొట్టె పెసరట్టు ఉలు ఉలువచారు ఇవన్నీ చాలా పోషకాలు నిండిన ఆహారం అన్నట్టు ఇవన్నీ పోషకాలు ఎక్కువ కలిగిన ఆహారం మా తాతయ్య మా తాతల కాలంలో ఫాస్ట్ ఫుడ్ ఉండేది కాదు ఫాస్ట్ ఫుడ్ అనగా ఇప్పుడు చాలా కెమికల్స్ రసాయనాలతో సూపులు అట్లాంటివి చేసి ఫాస్ట్ దాని ఫాస్ట్ ఫుడ్ అంటారు ఇంట్లో తయారు చేసిన ఆహారమే తినేవారు అదే వాళ్ళ మ హా భాగ్యం అనుకునేవారు అందుకే వారు ఆ ఆరోగ్యంగా ఈ ఈనాటికి నిలిచి ఉన్నారు అయితే మీరు నాకు పండుగల్లో ఆ ఆహారం గురించి కొంచెం క్లుప్తంగా వివరిస్తారని నేను భావిస్తున్నాను
మీరు చాలా చక్కగా చెప్పారండి మా తెలుగు సాంప్రదాయాల ఆహారం గురిం చి మాకు ఎంతో ఆనందంగా ఉంది కొత్త విషయాలు మీ దగ్గర నుండి సేకరించినందుకు ఇప్పుడు మీరు నన్ను అడిగిన ప్రశ్న పండగలలో ఆహారం గురించి నేను మీకు స్పష్టంగా వివరిస్తానండి మన పండగలు ఆహారంతో ముడిపడి ఉంటాయి ముఖ్యంగా సంక్రాంతి అనగానే మనకి అరిసెలు గారెలు ఇట్లాంటి పిండి వంటలు అనేది ఎక్కువగా చేస్తారు ఏమంటారు అదే ఉగాది పండుగకి ఉగాది పచ్చ
అదే ఉగాది పచ్చడికి మన ఉగాది అనగానే మనకి ముందుగా కొట్టు వచ్చే ఆహారం ఉగాది పచ్చడి దాని తర్వాత మనకి ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయని కూడా పెద్దలు చెప్పేవారు మీ జీవితంలోని సుఖ దుఃఖాలను సూచిస్తాయని నేను ఉన్నాను అదే ఉగాది పండకి కూడా మనము పూర్ణాలు అని బబ్బట్లు అని కూడా చేస్తారు వినాయక చవితి కి వచ్చేసరికి ఆ గణేషుని ఆ విఘ్నేశ్వరునికి ఉండ్రాళ్ళు మోదకాలు అనేది చాలా ఇష్టం అనే నైవేద్యం కిందగా వాటిని సమర్పిస్తారు మనకి మీరు ఇప్పుడు పాత కాలంలో ఇంత మంచి ఆ ఆ ఏమంటారు ఆహారాన్ని తీసుకునే వారు ఇప్పుడు ఉన్న నేటి సమాజంలో ఈ ఫాస్ట్ ఫుడ్ ప్రభావం ఏంట మీరు చెప్పగలుగుతారా
అయితే పాతకాలంలో వాళ్ళు తినే ఆహారాలు ఇప్పుడు చాలా మట్టుకు ఆ కనిపిస్తలేవు కనుమరగవుతున్నాయి వెనుకబడిపోతున్నాయి దాని ప్రభా దేనివల్ల అంటే మన ఫాస్ట్ ఫుడ్ వల్ల ఈ ఫాస్ట్ ఫుడ్ అనేది ఈ ప్రస్తుత రోజుల్లో చాలా ప్రాముఖ్యత పోసుకుంటుంది అయితే ప్రస్తుత యువత ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ వైపు ఆకర్షితులు అయితున్నారు ఉదాహరణకు పిజ్జా, బర్గర్ బగర్ నూడిల్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనే ఈ ఆహారాని కి వీళ్ళు మక్కువ చూపిస్తున్నారు ఇవి రుచిగా ఉన్న ఆరోగ్యానికి ఎంతవి మంచివి కావు ఒక విద్యార్థి ప్రతిరోజు కూల్డ్రింక్స్ తాగుతూ బార్ బర్గర్లను తింటూ ఉంటే బరువు పెరిగే అవకాశం ఉంది దీన్నే ఆంగ్లంలో ఒబ్బసిటీ అని కూడా అంటారు ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు సమతుల్య ఆహారం గురించి మీరేమైనా చెప్పాలనుకుంటే మీరు చెప్ప చెప్పచ్చు
మీరు చాలా చక్కటి దాన్ని మాకు అందించారు చివరుగా ఆహారం అనేది మన జీవితానికి మూలధారణం అని చెప్తాను మంచి ఆహారం మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆరోగ్యం ఉంటేనే మనం చదువులో ఉద్యోగంలో జీవితంలో విజయాన్ని సాధించటం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన చెప్పండి చెప్పండి
అయితే ఈ నా నా నుంచి మీకు ఒకటి ఆ వి వివరంగా ఒకటి చెప్పాలనుకుంటున్నా ఆఖరిన అన్నం ప్రబమ్మ స్వరూపం అని మన పెద్దలు చెప్పారు కాబట్ ట్టి ఆహారాన్ని గౌరవించాలి వృధా చేయకూడదు మరియు ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి ఈ ఫోన్ కాల్ ద్వారా నేను ఈ ఫోన్ కాల్ ద్వారా చాలా మంచి సందేశాన్ని ఈరోజు నేర్చుకున్నానని అనుకు